హలో వినిపిత్ తుందా అక్క
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం లేదురా అన్నం తిని
ఎప్పుడు తిన్నావ్ ఇప్పుడే తిన్నావా
ఆ టూ ఫిఫ్టీన్ కి తిన్న
ఆహా
ఆ
స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చినవా
అవునురా టూ ఓ క్లాక్ వచ్చిన యే లేదు
రెగ్యులర్ టైమే
ఆ టూ ఓ క్లాక్ వచ్చిన అదే గాలి వస్తు అదే మబ్బు అయ్యింది కదా
అవునవును అక్క
వచ్చి బట్టలు ఉండ్య బయట బట్టలు తీసేసిన ఉట్లో పెట్టి ఆ చెప్పాలే ఫైవ్ మినిట్స్ కూర్చొని ఇగ అన్నం తిని
అవునా అదే అంటివిగా ఆరినయా మరి బట్టలు హా హా
పొద్దున్నే గా ఉతికిపోయిన నేను
ఆ అవునా ఓకే
కింద పడతాయాని తీసి
ఉ ఉ
ఎండ్లో వేసిన
నాయి కూడా ఆరినట్టే కాకపోతే తీయలే ఇగా ఉన్నాయ్.
మీ ఆ కింద పడ్డ ఏం కాదు కదా మట్టి అంటది కానీ మా వాటికి బయట వేస్తే మట్ట అంటుతది
అవునవును మళ్ళీ పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి
ఆ పై పైకి వేస్తలేం రా ఇప్పుడికి సైడ్ వేస్తున్నాం ఇటు సైడు రోడ్ సైడ్ ఆ అయ్యే తీసేసినా లోపల పెట్టిన
ఉ పైన వేస్తే అయిపోవు కదాక్క పైన వేసి ఒక వన్ అవర్ లో అరిపోతై అవునవును ఉండారు ఉండారు అవునవును
మేము ఎవరమున్నా మనకి గాలి వస్తే వాళ్ళ ఇంట్ల వీళ్ళ ఇంట్ల పడితే అవి ఇయ్యరు
అవునవ్ తీయరు కూడా తీయరు కూడా వాళ్ళు
ఇయరు కూడా నా కొత్త డ్రెస్ పోయిందిరా అవును కొత్త డ్రెస్ టాపే పోయింది
అవునా ఎటు
టూ ఇయర్స్ బ్యాక్
అవునా మరి వాళ్ళ సైడ్ ఎవరి సైడ్ పడ్డదో మరి వాళ్ళు ఇవ్వచ్
ఎవ్వరూ ఇయ్యలే అందరు అడిగినము ఇగో పాయింట్ చూ ని టాపు ఎషిన లైన్గానే న పోతే చున్ని ఎగిరి పోవాలే తేలిగ్గా ఉంటది
అవును అవునవును ఎగిరిపోవాలి
ప్పాలి లేకుంటే దానికంటేం కొత్తగా అంటే ప్యాంట్ ఎగిరిపోవాలలే టాప్ బరువుగా ఉంటది అ ది టప్ అది ఎట్లే చెప్పు
అవును
అ
ఎం చేసుకుంటారక్క వాళ్ళు
ఏమో మరి మరి తీసుకపోతే డ్రెస్ మొత్తం తీసుకపోతే అయిపోయేది కదా అది అయ్యేది ఎవరికన్నా హుమ్ టాపే తీసుకెళ్ళంది అది ఒక్కసారే వేసుకున్నా అంతే
అవును కొత్తదన్నట్టు
అది ఎవరు తీసుకున్నారనేది కూడా తెలువది
ఏం చేసుకుంటారు అ పాత దాన్ని
ఏమో అళ్లనే విల్ళని అందరిని తిట్టినాము ఆరు చూసినా ఇటు చూసిన అ పడితే అటు వెనక సందుల పడుతదేమో ఎనకా సందుల చూసినం ఇటు పక్కన అటు పక్ క్కన అన్ని సైడ్ ల వేతికినం ఎక్కడలేదు పోనీ కుక్ కుక్కలన్న తీసుకపోయినాయోమొ అని అంతా వెతికినా ఎక్కడ అది ఎవరోకావాలనే తీస్
అవునవును తీసుకపోయి ఏం చేస్తారక్క వేరే వాళ్ళ బట్టలు వేరే వేరే వాళ్ళకి ఎట్లా వేసుకోబుద్దిఅయితది
దేనికి తీసుకపోయినా పోయిల్లో తెలువది కదా తీసుకపోవుడయితే తీసుకుపోయిండు వాళ్ళు వేసుకోడానిక ఇంకా దేనిక ఇంకా
అ అవునవును మ్
ఆ తీసుకోపోయిన వాళ్ళు ఎవ్వరేం మొదలు కాలేదు గాని తెలిసింది
అవునా అయ్యో ఇగ తీస్కపోయి ఇగ తీస్ క పోయి వాళ్ళ రిలేటివ్స్కో ఎవరికో ఇస్తారు ఇగ కాలనీలో వేసుకుంటే ఎవరు అంటే నీదని తెలుస్ కదా నువ్వు చూసినప్పుడు
ఎందుకే పైకేశిన నీకు తెలిసేమో అనుకున్నా అలాంటి మాయిరే బాగా పోయినియ్ నాత్తరాండ కాని మా ఇంట్లో వాళ్ళవి కూడా పోయినాయి
అవునవును తెలీదు తెలీదు మరి అట్లా ఉమ్ ఓహో
చంపుడు
ఓ
నై కొను కొన్నేమో చినిగిన్నాయి ఆల్రెడీ ఉన్నాజపాలా కొన్ని మ మైనే నా నై కూడా రెండు మూడు చున్నీలు పోయినై
ఆ ఆ
పోయినిరా
అవును ఏం చేసుకుంటారు వాళ్ళు హు హు హు
తిన్నావా నువ్వు
తిన్నక తిన్న పప్పు పప్పు పప్పు చేసిన పోద్దున్న పప్పు చేసిన ఇంక పిల్లలకి బాక్స్ అదే పెట్టించు పంపించిన
హ్మ్ నేను కూడా పప్పే చేసిన పొద్దున్న నేను లేచుడే లేటు గా లేసినా ఈ రోజు
ఆ ఎందుకక్కా బ
నాలుగు గంటలకేమో తెలివి వచ్చింది ఏ చీకట్టి ఉన్నాది కదాని మళ్ళీ పడు న్నా మళ్ళీ పడుకుంటే ఇదో కాలలానే కన్నా పో ఎద ఫైటింగ్ చేతాన్నా ఎవరితోటో అనే ఆపు సెవెన్ థర్టీ స్నానం చేయాలా అని సరే సరే హ హ ఎక్కడ పోయిన మా క ఈరోజే స్నానం అట ఏదో ఏదో గుర్తు ఆ దా ఊ అయి
అవును రెండు గంటల్కి లెగిస్నా మరి ఎంత సెవెన్ థర్టీ ఆ ఓకే ఓ ఇగ లేసి ఫ్రెషప్ అయి వంట చేసి
ఇగా లేసి ముఖం కడుక్కుని ఇగ అప్పుడు నాకింకా ఫోన్ వచ్చింది ఆ ఫోన్ అవి అటు ఇటు మాట్లాడేసరికి ఒక టెన్ మినిట్స్ వేస్ట్ టైంది నేను వచ్చేసరికి ఇళ్లు ఊడ్చి ఈగా పప్పు పోయిమీద వేసిన అలాప్పటికి అన్నం అయింది అన్నంమైంది పప్పు పొమ్మిదేసి పప్పు ఉడికినాక కూర వేసి బోల్లాన్ని తీసి బయట వేసి ఇగ బోర్లు తోమి కడిగి పెట్టి బోల్డాన్ని సాదరి పె స్నానం చేసి
అవునా అంటే ఇట్లా ఏంటి వంట చేసినాకనే గిన్నెలు తోమ్ముతారా అక్క
అయ్యో వంట చేసినాక అన్ని గిన్నెలు ఎల్తాయి అ అంత చేసినంకనే గిన్నెల్ తోముత సాయంత్రానికి ఏం
ఏముండదు
అన్నం గంజు అవి ఇవి ఉంటాయి కగాని ఏమిండయి ఎ కూ ముంద తోమ్మిననుకో కో కూర కూ ఉంటది అది ఉంటది ఇది ఉంటది
అవును
అందుకే నేను అట్లా చేస్తాలేను అన్నం అట్ చేస్తా అన్న అన్ని ఇగ అన్ని తోముతాను ఇగ తోమి స్నానం చేస్తాను
ఉమ్
ఇంతకు ముందు అట్లనే తొమేదీ ఫస్ట్ లేవంగనే ముఖం కట్టుకొని ఊడ్చు ఫస్ట్ బోర్లే మళ్ళీ వంట చేసినాక మళ్ళీ
అవును అవునవును మూడు మూడు సార్లు తోమడం ఇగ
మళ్ళ ఆ బోలు అక్కడ పెట్టి ఉంచేసరికి సాయంత్రం అందుబాటులో అ లేకుంటడా లేదు ఉ అవట్నే ఉంటాయని ఇగ అతని వేసుకుంటాన్న రోజు
ఆ పొద్దున సాయంత్రం నూవై తొమ్మతవ
ఆ నదే డ్యూటీ
గిన్నెలు తొమడమ గిన్నెలు వంట
కుకింగ్ డిన్నర్ నాదే
నా ఓకే ఒకే
ఈయల పాంపులు రాలే గదరా
అవున అవును రాలేదు అక్క వాటర్ రాలేదు చాలా సేపు దాకా అమ్మ వేర్చేసి ఇగ లాస్ట్క్ బోర్ందిగిదా బోర్ ఆన్ చేసి డబ్బాలు నిమ్తన ఇగ నింపి ఎమ్మటె పనిలు స్టార్ట్ చేష్
మేము మేము కూడా చూసినాం బాగా పో కానీ ఇగ రాలేదు అదే ఉన్నవా ట్రే యూజ్ చేసినము కావాలంటే వాళ్ళు అడుగుతే ఇస్తరెమో గని ముందోల్లు అయిపోయినన్క అడుగుతా ఏమో టూ డేస్ త్రీ డేస్ రానంటున్నారు
అవునా ఎందుకు ఎందుకక్క
మారేమన్న రిపేరిచిందో తెలియదు ఊరికే అందో తెలిదు
ఆహ
ఇట్లా అనగా విన్నా కన్ఫామ్ అని తెలవదు నాకు
అవున అవు నేను ఈ రేజు పొద్దున్న స్కూల్ కి వెళ్ళిన ఈ మన బ్రాంచె స్కూల్ కి
ఉమ్ ఏమైంది
అంటే సార్ రమ్మన్నారు ప్రీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకి అంటే సెలెక్ ప్రాసెస్ అయ్యేంత వరకు నన్ను రమ్మని చెప్పిరట అక్క తోటి అని చెప్తే అక్కతో పాటే వెళ్ళిన నేను ఆ వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆ ముక్క ఏదో నాకు ముందే ఎప్తే అయిపోవు కదా నేను అక్కడ దాకా వెళ్ళకప్ పోవ్ గద అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఏమన్నారు మీది అంటె అది ప్రీ ప్రైమరీ స్కూల్ అప్లై చేసినాం కదా అయితే ఆది ప్రాసెస్ జులై ఫస్ట్ వరకు రిజల్ట్ వస్తది అమ్మ అప్పుడు అంటే మీది సెలెక్ట్ అయినవా లేదా అనే దాన్ని బట్టి చూసి నువ్వు జులై ఫస్ట్ కి వచ్చేవు అనుకుంటా అన్నారు
మరి అది ఏదో ఫోన్ లో చెప్తే అయిపోయేది కదా
ఒక ఫోన్ లో చెప్తారు పోవు కదా నాకు అట్లనే అనిపించేది
అయి ఉండక పోయి నేనే పోయే అక్కడ స్కూల్ లో పోయి ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా
అవునా ఇ వెళ్ళిన మళ్ళీ అక్క అక్కడ ఏంటి అదే ఆ ఫుడ్ కోసము వాటరు బియ్యము అవి ఇవి అన్నీ
ఆ పెట్టేసి మళ్ళీ రిటర్న్ వస్తాది హ్మ్
రిటర్న్ గా అయ్యేంత వరకు ఇంకా కాసేపు ఒక టూ మినిట్స్ ఏమో తారితో మాట్లాడిన మాట్లాడిన తర్వాత ఇగ అక్క వచ్చేటప్పుడు అక్కతో పాటే నేను వచ్చిన రాత్రి స్కూల్కి వెళ్ళింది నేనేమో ఇంటికి వచ్చేసినా
అవును జులై ఫస్ట్ కే అట రిజల్ట్
హ్మ్ మ్మ్
అంటే రిజల్ట్ రాదు సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ చేసి పిలుస్తారు పిలిచినా కానే ఏం చేస్తారు
అదే అదే అక్కా జూలై ఫస్ట్ కనే అన్నారు సార్ మొన్నా ఎప్పుడో ఫ్రైడే రోజో సాటర్డే రోజు ఇ వస్ సార్ వచ్చిరంట స్కూల్ కి వచ్చి ఇద అంటే ఇట్లా వార్డ్ నెంబర్ టూ వాళ్ళని మన సైడ్ తీసుకుంటాం అంటే వార్డు నెంబర్ టూ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళనే తీసుకుంటా అన్నట్టు అన్నారట సార్ వాళ్ళు అంటే ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి అప్లై చేసి
అవును ఎక్కడెక్కడో వాళ్ళని ముట్టిగానే తీసి పక్కకు పెడతారు ఓన్లీ వార్డ్ నెంబర్ రెండు లో ఉన్న వాళ్ళ క్యాండేట్ లోనే దానిలోనే అనుకుంట హ్మ్ నేను నీకు ముందే చెప్ చెప్పినాదా
అయితే ఇది సెవెంత్ క్లాస్ కి సంబంధించింది మెమో పెట్టలే అక్క మెమో పెడితేనే మంచిగా అంటే
కానీ అప్పుడు మనకి ఇవ్వలేదు కదా ఇవ్వనప్పుడు ఆమె పెట్టే ఏం చేస్తాము
ఇంకొకమె మేమో సెవెంత్ మేమో పెట్టిందట నా దానికేమో సెవంత్ మేమో లేదు
ప్రోగ్రెస్ కార్లేదా
ప్రోగ్రెస్ కార్డు లేదు అప్పుడు మనం అప్పుడు ఇవ్వలే కదా నేన్ టెన్త్ మేమో పెట్ ఆ టెంత్ బేసిక్ తోటి ఏమ చూస్తే ఓ నాకు ఎక్కువ ఉంటాయి
అమ
వద్దు అని అంటే ఇక ఆమెకి సెవెంత్ బేసిక్ తోటి అవి అంటే ఇంకొక ఆమెకి వస్తాయి
హ్మ్ లేదు టెన్త్ తోటి సెవెన్త్ ది ఏం పట్టించుకుంటలేదు
ఎక్కడ పటిచ్చుకుంటలేరు గాని ఏమో మరి ఆ సార్ సార్ అన్నారు
వాట్లో పెట్టిరేమో కాని రూల్స్ ఇప్పుడు టెన్త్ ఇంటరు కదా పెట్టింది క్వాలిటీ టెన్త్ ఇంటర్ మెట్రిక్ టెన్త్ చూస్తారు ఇంటర్ చూస్తారు
అవును
మరి పెట్టుకుంటే ఇంటర్ వాళ్ళకి టెన్త్ కి మెరిట్ ఉంటే ఈ పోస్ట్ కి రెండు పోస్టులకు అప్లై చేసు అంటే పెట్టుమన్నాడు కావచ్చు ఇప్పుడు నాకు కూడ లేదనే
అదే అదే అక్కా అయినమ్మి వెల్లినప్పుడు సా చుసిర్రు అంటే ఇంట్లో ఆలమరలో ఉన్నాయా అన్నట్టు పాత రిజిస్టర్లు ఇవన్నీ చూసే కానీ లేకుండే టూ థౌజండ్ నుంచి ఏమో ఉన్నాయి కావచ్చు కాదు కాదు అంటే ఒక టెన్ ఇయర్స్ ముందు నుంచి ఉన్నాయి మనకి కాదు ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా బుక్స్ అన్ని తుప్పు పడుతున్నాయ్ కదా